మీరేమన్నా పనిలో ఉన్నారా లేకపోతే మీకు సరేనా
ఇప్పుడేం లే
హా మీకెవరు లేరా అండి అలా విదేశ ఈ స్నేహితులు
నుండి ఎవరు లేరండి బ్యాంగ్ బెంగళూరు లో ఉన్నారు ఆంధ్రాలో ఉన్నారు కేరళలో ఉన్నారు అంతే తమిళనాడులో ఉన్నారు సౌత్ లో ఉన్న ఆ ఈ పక్క ఉన్నారంతే ఆ
ఆ ఏం చేస్తున్నారండి
ఆ ఢిల్లీ అటు సైడ్ ఉన్నారు
ఆహ
ఆ తక్కువ ఉందన్నమాట
ఆహ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా అండి
ఆ అందరూ బాగున్నారండి
అ మీరు మా ఇంట్లో వాళ్ళ గురించి అడగరా
అడుగుదామని అనుకున్న మీరే ఇప్పుడు అడగరా అని అడిగారు మీరే
అవునాండి
మీ ఇంట్లో అందరు బాగున్నారా
ఆ చాలా బాగున్నారండి
మీ ఇంటో వాళ్ళ గురించి చెప్పలేదు మీ అమ్మ నాన్న గురించి ఆ మొన్న చెప్పారు మీ అక్క గురించి
మా అక్క ఏం లేదండి మా అక్కది ఏం లేదు సెవెన్త్ లో ఏడవ తరగతి చదువుతున్నప్పుడు మనకు పదవ తరగతిలో ప్రత్యేక పరీక్షలు ఎలా ఉంటాయో వాళ్ళకి అప్పుడు అలా ఉండేవంట ఏడవ తరగతికే
ఆ
ఆ అప్పుడు అందులో ఒకటి పోయిందన్నమాట మా అక్క ఆ గణితంలో పోయింది అది పోవడం ఆ అది పోవడం వల్ల ఇంకా మా నాన్న చదివించలేదు
ఓ
దాని తర్వాత మా అక్క కూడా అడగలేదు చదివించమని ఇంట్లోనే ఉండేది దాని తర్వాత అలానే ఉండి ఉండి ఉండి మరి పెళ్లి చేసి పంపించేసేసారు ఇప్పుడు తను ఆ కుట్టు మిషన్ కూడా కుడుతది ఆ ఇంకా మగ్గాలకి ఏమో అంట టరు అది మీకు తెలుసో తెలీదో ఆ వైడింగనేది అది కూడా చేస్త టది అది చేస్తా ఉంటది ఇంట్లో ఇప్పుడు కుట్టు మిషన్ కుట్టుకుంటూ అది కూడా చేస్తది మా బావ మా బావగారు వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయండి తిన్నా తరగని ఆస్తు దు కాబట్టి
ఆ
మ మగ్గం నేస్తూ ఉంటారు
అయితే మంచిగానే ఉన్నారు అయితే
ఆ కరెంట్ మగ్గాలు వేస్తూ ఉన్నారు వాళ్ళు మంచిగానే ఉన్నారు
ఆహ
ఆ వాళ్ళు మంచిగా ఉన్నా కూడా నేను ఉద్యోగం వస్తే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేనే ఇవ్వాలంటే ఇంకా చాలా మా బావగారు చెప్పారు ఇప్పుడు కూడా మా బావగారు ఏమంటారండి ఉ ఉంగరం నాకు చాలా బిరుగా అయిపోయింది దుర్గా చేతికి చూడు అని చూపిస్తారు అంటే నేను కొత్తది తీసేయాలి అని చెప్ప
ఆహ
ఆ కాకపోతే చాలా మంచి వాళ్ళు
ఆ
మా అక్కని చాలా బాగా చూసుకుంటారు మా అక్కకే భయపడతారన్నమాట మా బావగారు
ఆ
చాలా బాగా చూసుకుంటారు నన్ను కూడా చాలా బాగా చూసుకుంటారు ఇంకా ఎందుకంటే మాకు కొడుకులు లేరు కదా మా ఇంట్లో
ఆ
ఆ అన్ని మా బావగారే చూస్తుంటారు ఇంకా ఏం కావాల ఆయనే ముందుండి
వాళ్ళు ధర్మవరంలోనే ఉన్నార
ఆ అవునండి మా మాకు దగ్గర బంధువులే వాళ్ళు కూడా బందోల్కే ఇచ్ ధర్మవరం లో ఉన్నావు కాబట్ ఉన్నది కాబటె వారనికి ఒకసారి వస్తదండి మా మా అక్క ఇంటికి
కాన్ దగ్గర ఉంటే నె మెదలాలీ
దగ్గర ఉంటే ఏం మేలు కాదండి దూరంగా ఉంటేనే మేలు దగ్గరు ఉంటే అంతే ప్రతిసారి ఇంటికి వస్తారు ఊరు ఏ వస్తా ఉంటారు ఊరి ఊరికే వస్తా ఉంటారు వచ్చిన ప్రతిసారి చీర కొనిచ్చుకొని వెళ్తా ఉంటారు
ఆ
ఆ
అంకా మరి నెక్స్ట్ మీరు అదే చేస్తరు తర్వాత
నేనేం అలా చెయను నేను చెప్ప నాకు దగ్గర కూడా ఇవ్వననే చెప్పారు
శివనన్నయది ఒక్కరూ నలుపు హెల్తే ఇస్తారు కదా
నేను చేసుకోనండి దగ్గర అయితే అస్సలు చేసుకోను ఈ ధర్మవరము అట్ అసలు ఇక్కడ ఇలా ఉండనే ఉండాలి నే ఈ ధర్మవరం అంట మదనపల్లి అని పడదు నేను చెప్పా కూడా నేను చేసుకోను అని మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడో గట్టిగా అనుకున్నారు కూడా ఇక్కడ ఇవ్వకూడదు అని చెప్పి అది ఇంట్లో వాళ్ళకి ఇవ్వకూడదు అని కూడా అనుకున్నా
ఆ కొంతమంది అంటారు ఇంట్లో వాళ్ళు వద్ద అనేసి
ఆ బయట వాళ్ళకే ఇస్తారని చెప్పారు చూడాలి మరి నేను చరిత మ్యా పెళ్ళిలో ఎవరినో ఒకరిని చూసుకుందాం అనకున్న
చరిత్ర పెల్లిలా
అవునండి చరిత చెప్పింది ఏవర్నో ఒకర్ని చూసి పెడతా అని చెప్పి కాబట్టి చరిత పెళ్లి చరితా గారి పెళ్లిలో చూడాలి వాళ్ళ ఇంటిలో వాల్లెవరు నాకేం కొత్త కాదు బాగానే మాట్లాడతాను కాబట్ టి ఎటువంటి సమస్య ఉండదు వాళ్ళమ్మ గారికి నేనంటే చాలా ఇష్టం చారితా వాల్ళమ్మ గారికి
చిన్న కూతుర్లా ఉంటదని
ఆ అలానే ఏమో తెలియదు నేనంటే చాలా ఇష్టం వాళ్ళమ్మ గారికి బాగుంటాను అని చెప్పి అది
ఆహా
చాలా సార్లు రమ్మని పిలిచారావిడ నేనే వెళ్ళలేదు వెళ్ళాలి
ప్పుడెళ్ళే లోపు ఇంగోసారి సర్ పోయి ఎల్ రండంతే
ఉ వెళ్ళాలి కానీ ఇంక అవ్వదు సమయం లేదు కొంచెం పరి జర్ నాక్కుడా సమయం లేదేంద్రా ఇప్పుడు ఏ దానికి సమయం లేదు ఇంటికెళ్ళడానికొక్ క్కటే ఉంది సౌన్ ఆహ
మీ పేరే రాట్లే దందులో
ఎందులో అవునండి ఏం చేయాలి అప్పటికి ఈ రోజు నేను వెంకట్రావు గారికి సందేహం అందించాను రాలేదు అని చెప్పి
ఏమన్నరు సారు
వస్తది వేచి ఉండండి అని చెప్పారాయన
హ్మ్
మంచిది అని చెప్పాను ఇంకా ఆ జ్ఞానప్రసన్న గారికి పెట్టాలి అంటే సందేహం నాకు అస్సలు నచ్చట్లేదు ఇంకా నిన్న సయద్ బాషా అబ్బాయి అడిగినందుక్ కే ఆమె తిట్టిందంట ఎప్పో వచ్చేది వస్తది నీదొచ్చినప్పుడు చూసుకో అని చెప్పి అందుకే ఇంకా ఆమెను అడగాలని కూడా లేదు
ఆమెనడిగే కంటే గమ్మునుండేది మేలు
నిజంగా అండి వెయిట్ చేయడం ఆ సహకరిం ఆ కాదు వేచి ఉండటము మేలు
వేచి ఉండడమే మంచిది ఆమెనడిగితే ఆమె
ఆ మా వీధిలో ఉన్న పిచ్చి కుక్క కన్నా ఎక్కువ వస్తదన్నమాట మరి ఆ అందుకు ఎందుకులే అని మీకి కుక్క పిల్లలంటే నచ్చుతాయా అండి
నచ్చుతాయి కరిసేటివి గాకంటే నచ్చుతాయి
ఆహ్
ప్రస్తుతానికి మా ఇంట్లో ఏమి లేవు
మా ఇంట్లో ఉన్నాడండి ఒకడు
అవును ఎప్పుడు తెచ్చారవి ఎన్ని సంవత్సరాల ముందు
అది కూడా తెచ్చి నాలుగు ఐదేళ్ళయితా ఉంటది ఫై ఆ ఐదేళ్లు ఐదేళ్ల ఈ సెప్టెంబర్ వస్తే ఐదేళ్లలకి పడుతది
ఆహా
ఉ సెప్టెంబర్ ఆరో తారీఖ్కు తన బ తన పుట్టినరోజు
సెప్టెంబర్ ఆర ఆ
ఆ అవునండి మీది కూడా సెప్టెంబర్ లోనే అనుకుంటా కదా
ఐదో తారీకు
అవునా
ఉ
మా జంకుర్ది కూడా సెప్టెంబర్లోనేనండి బర్
ఆ అప్పుడప్పుడే చెప్పారు ఎవరిదో
సెప్టెంబర్ ఒకటవ తారీఖే తన పుట్టినరోజు అది డిసెంబర్ అండి ఆయనది
ఆహా
అ ఇంకేటండి వజనలు విశేషాలు
చెప్పాలనండి ఏముంది మొదట పల్ల మీరు ఏసన్ దాక వెళ్ళలేదా
ఆహా అది కూడా కలలాగే మిగిలిపోయిందండి
ఏదో ఒకటి వెళ్ళొచ్చు కదా ఆ మీ స్నేహితులతో
స్నేహితులతో వెళ్లాలనే చాలా సార్లు ఏమంటారు చాలా సార్లే అన్ని వెసామండి ఆలోచనలు
ఆ
కానీ అది కుదరలేదండి ఏదో ఒక కారణం చేత వెనక్కి పడిపోయింది
మంచి సినిమాలే వచ్చాయి ఈ ఉం
ఆ మాన్నా వాళ్ళు కూడా చెప్పారు అమౌంట్ డబ్బులు వేస్తాము వెళ్ళు వెళ్ళు ఎప్పుడు దాంట్లోనే ఉండకు అని చెప్పి అ నాల్గు గోడల మధ్య
అవునా
అ కానీ మా మా ఇంట్లో అలా ఉంటుందండి మంచిగానే వెళ్ళామని చెప్ప ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళకి కూడా తెల్సు
ఆ
కానీ నేనే వెళ్ళను అంతే పాపం అఖిల అయితే తిట్ తిట్టన్ తిట్ తిడ్తాది అన్నయితే ఆమె ఉన్నా కూడా వేస్ట్ నువ్వు ఇక్కడే ఎప్పుడు రావుని చెప్పి అంటది అందుకే ఆమె వేరే ఇద్దరు తో వెళ్తదనమాట వేరే వాళ్ళతో చందు అనె అమె తో ఆ వాళ్ళు వాళ్ళిద్దరు కూడా నన్ను తిట్టిన వాళ్ళు చందుకూడా తిట్టినదే రావు రానే రావు అని చెప్పి ఎలా ఉంటావు అని చెప్పి నాకు అలవాటు అయిపోయింది ఏం చేయాలి ఆ అంతే వెళ్ళాల అనిపిస్తది వెళ్ళాలనిపించినప్పుడు కూడా వెళ్ళాలండి ఉండదు వెళ్ళాలి అన్ అంటే నేను చాలా చాలా ఉంటది వెళ్లాలంటే
ఆ యేళ్లాలంటే మీరు ఇంటర్నేషనల్ అన్ని కవర్ చేస్తారు వేరే విదేశాల సినిమాలన్నీ కవర్ చేస్తారు మీరు అన్నిటికీ వెళ్ళాలంటే కష్టం కదా
అవునండి నిజమే
ఆ పుష్ప సినిమాలలో ఆ వాడు చెప్పారుట
సారి
నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటే
ఆ అలానేం కాదండి వెళ్ళాలం నాకు చరిగా ఉంటే ఎక్కడికన్నా వెళ్ళాలినిపి
ఆహాహా
చరిత కాకుండా అఖిలా ఉన్నప్పుడు కూడా నాకు వెళ్ళాలనిపిచదు ఇంకా మొన్న కూడా వీళ్ళు బలవంతం పెట్టారు ఏముంటావు అక్కడే ఆ నాలుగు గోడల్లో రా బయటికి వెళ్దామంటే మొన్న వెళ్ళామండి అవి తినడానికి ఆ దిబ్బ రొట్టెలు దిబ్బ రొట్టెల మీద కౌ కూరగాయలన్నీ ఇస్తారు కదా అది నను ఇంకా ఊర్ల గడ్డలన్నీ కోసేసి ఉడకబెట్టటిస్తారు అదే అవి అవి తినడానికి మొన్న వెళ్ళామండి
అది చూసాం పంపిచ్చారు కదా